హలో ఆ నువ్వు ఎక్కడున్నవ్
ఇంటికొచ్చిన
ఆ
నువ్వు
ఇప్పుడే బయటికీ పోతాన్న
నేను ఇంటికి వచ్చినా స్నానం చేసినా అన్నం తిన్నం పడుకోవాలిగా
ఆ గిప్పుడు ఇంత పొద్దుగాల పంటవ
సెవెన్ థర్టీ అయితుందిగా జర్నీ చేసి అలిసిపోయిన నిద్రోత్తాంది పడుకోవాలి
ఆ ఎం కూర ఒండినవ్
చాపల కూర
ఇప్పుడు ఎక్కడి శాపాలు వాన పడ్డదా ఏంది మీ ఊళ్లే
ఉమ్ వాన పడ్డదిగా పట్టినం
శాపలు పడతరా మీరు
అవును
ఉహు ఏక్కడ పట్టిర్రు చాపలు
చెరువులో
అబ్బా చెర్లో చాపలు పట్టణిత్తరా
కొనుకున్నం లే
ఎంత ఎంత అమ్ముతారు కిల మీ కాడ
పాంప్లెట్లు వంద ఈ బంగారు తీగలు ఇయ్యి అయితేనేమో రెండు వందలు
ఆహ మరి ఎం కొన్నరు మరి మీరు బంగారుతీగలా పాంప్లెంట్లా
పాంప్లేట్లే ఫ్రై చేసుకోడానికి బాగుంటయిగా
హు అయిపోయిందా ఇప్పుడు ఉ ఉన్నదా ఇంకా రేపటికి
రేపుటి వరకు ఉండదు ఇప్పుడు తిన్నాం మళ్ళీ ఒకసారి తినడానికి కొంచెం ఉంది కిలోనే
ఆ నువ్వు రోజు ఇది రోజు పొద్దుగాలనే పండుకుంటవా
రోజు కాదు కొంచెం ఊరికి పోయినా అక్కడ నిద్రలేదు సరిగా
అ
మూడు రోజులు నాలుగు రోజులు నిద్రలేదు సరిగా ఇగ రేపు కొ త్త ప్లేసుగా నిద్ర పట్లేదు
ఉ
పడుకుందామని ఇంకాడ తింటరు మళ్ళీ పిల్లలు అన్నం తింటరు వాళ్ళకి అన్నం పెట్టి పడుకుంట
ఆ వర్షాలొత్తనయా మీకాడ మరి
వర్షాలు అంటే వర్షం తక్కువ ఎండలు ఎక్కువ ఎండ పొద్దంత ఎండ ఒక ఐదు పది నిమిషాలు వాన పడుతుంది
ఆ కవర్ చెత్తాంద దాన్ని దీన్ని
ఉ
ఏం చేస్తున్నారు మీ చెల్లి మరి
మిషనే కుట్టుకుంటుంది.
జాకెట్లు స్వామి
ఇచ్చిన
అ యూనిఫామ్స్ కుడుతున్నా.
ఏమో ఇచొచ్చిన ఇగ ఎప్పుడు కుడ్తాదో తెలియదు
కుుట్టదా తొందరగా కుట్టుతాదా కుట్టదా తొందర కుట్టమను అక్కడ
సరే చెప్పిన తొందర కుట్టమన్నా
నాలుగు జాకెట్లు ఒక చీర
మ్
కొత్త వాళ్ళకి మరి ఎప్పుడు కుట్టిద్దో తెలియదు.
మంచిగా కుడుతాదా, అట్టట కుడుతాదా?
మంచిగనే కుట్టుది
ఆ నువ్వు తిన్నవా అన్న? తినాలి ఇప్పుడు.
తినాలి. తిన్లే తింట ఇగ తర్వాత తొమ్మిది గంటల వరకు తిని వస్తా స్నానం చేయలే ఇంకా స్నానం చేయలి.
తొందర తినాలి నైట్ అన్నం ఏడు, ఎనిమిది లోపే తినాలి.
అదే యూట్యూబ్ లో అట్ న్నే అంటారు ఏడు ఏడున్నర లోపే అన్నం నైట్ అన్నం తినాలె.
హా ఏడు ఏడు ఏడున్నార ఎనిమిది లోపు అన్నం నైట్ అన్నం తినేసేయాలి లేకపోతే అది ఫ్యాట్ షుగరు అవన్నీ తయారవుతాయి.
రేషన్ కాదు కదా ఎప్పుడు వెనకముందు అయితే తప్ప ఎప్పుడు ఏడున్నర కది మా లెక్క అంతే
ఏడున్నర కి అలువాటు చేసుకోవాలి రోజు ఏడు ఏడున్నర ఎనిమిది. రమేష్ కు ఎనిమిది ఉ అవును
ఆ రేపేం కూర వండుతావ్
రేపు ఆలుగడ్డ కూర చేయాలి.
ఊ
మాది మిక్సీ పాడైంది కొత్తది కొనుక్కోవాలి.
కొత్తది కొంటారా సెకండ్ హ్యాండ్ కొనరా?
కోనం ఇది కరెంట్ సామాన్లు సెకండ్ హ్యాండ్ కొనకూడదు.
ఇంతేనా
కొత్తవి కొనుక్కోవాలి కొనకుంటే అసలే కొనకు కుండన్ ఆగాలి గాని, ఇక సెకండ్ హ్యాండ్ కొన్నా ఇక మనం పాడైంది కొన్నట్టే. తెలిసినోళ్ళు బాగా తెలిసినోళ్ళు, అట్టయితే కొనొచ్చుగానీ ఇక తెలిదు తెలీనొల్లకాడతే ఇగ ఎమ్మటే మోసం చేస్తరు. వాళ్ళకు అసలు పని కి రాదనుకుంటేనే తీసెత్తారు ఇగ. మ్ మొన్న సెకండ్ హ్యాండ్
కొత్తది కొత్తది కొన్నోళ్లు కూడా, కొత్తది కొన్నోళ్లు కూడా, ఈ నడిచేది కూడ తీసేస్తారు.
ఆ కొత్తది కొనీ మళ్ళ వేరు నాది నా నచ్చక వేరేది కొనాలన్న ఉద్దేశం తోటి, తీసేత్తే ఏమో కానీ ఇక రిపేర్ ఒచ్ చ్చి తీసేస్తే ఇగ అది వేస్టే. రిపేర్ వచ్చిందంటే, ఇగ అది మనం కొనుక్కోవడం వేస్ట్. హ్మ్
మరి ఎప్పుడు కొంటావు మరి?
ఎక్కడికి
ఫ్రిడ్జ్ ఎప్పుడు కొంటావ్?
ఫ్రిడ్జ్, మిక్సీ కొనుక్కోవాలి రెండు ఒకేసారి కొంటే డిస్కౌంట్ వచ్చిద్ది. ఆషాఢం లో కొంటే రేటు తగ్గుద్ది.
మ్
ఆషాఢం అంటే, ఈ ఆషాఢం దగ్గర వచ్చినట్టు ఉంది దగ్గర పడ్డట్టుంది గా,
ఆషాడమా ఈ ఆరో తారీకో, పదో తారీకో ఉందంట.
ఆహ
ఆషాఢమోత్తె కొంచెం ఆఫర్లు పెడతారు. మ్ అప్పుడు డిస్కౌంట్ ఉంటది. అప్పుడు కాంటే కొనుక్కోచ్చు
ఏం డిస్కౌంట్ క్లియరెన్స్ సేల్ అని, నేను రొండు మూడు కాడ రొండు మూడు వాములు చూసినా గానీ, పదివేలు, పన్నెండు వేలు, పదిహేను వేలకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లు అని చెప్పిర్రు వాళ్ళకి మెసేజ్ చేసినా కానీ, ఎవడు రెస్పాండ్ అయితలేదు తెలుసా! ఎత్తలేదు
పది వేలకి ఏం ఉండవులే అంత తక్కువ రేటు కి యాడుంటాయి? మ్ ఇంకా పద్దెనిమిది వేలు అంత, అంత వరకు ఉంటాయి.
ఆ
హ ఇక తక్కువ అంటే, ఇక పద్దెనిమిది వేల లోపే ఎంతన్న ఉండొచ్చు కాని, పదివేలకు ఒత్తిగా రాదు
ఆ
ఈ చిన్న ఫ్రిడ్జ్ లయితే వత్తయేమో పది వేలకి. ఈ పెద్దవి రావు డబల్ డోర్ వి.
డబుల్ డోర్ యి ఇరవై ముప్పై వేలు ఉన్నాయట మొన్న అడిగినా నేను
అవునా
ఆ ఇరవై రెండు, ఇరవై నాలుగు, ఇరవై మూడు
చిన్న ఫ్రిడ్జ్ ఏ నా నానీ వాళ్ళ ఇంట్లో ఉన్నదే ప ప పద్దెనిమిది వేల?
ఆ
అదే పద్దేమ్మిది వేల్ వాళ్ళు కొన్నప్పుడు పద్నాలుగు వేలే అన్నారు. ఇప్పుడు పెరుగుతుంటాయా రేట్లు తగ్గుతుంటాయా
ఇగ ఏమో ఇగ పెరిగినయో తగ్గినయో ఒకసారి పోయి అడిగి చూస్తే
ఆ అళ సంధ్య అక్కులు కొన్నది ఇరవై వేల అంటా అది పైనున్న ఫ్రిడ్జ్ పైన ఉన్న ఫ్రిడ్జ్
ఎన్ని సంవత్సరాల కింద
మూడు నాలుగు ఐదు నాలుగు
ఆ నాలుగు సంవత్సరాల కిందంటే ఇప్పుడు ఇరవై వేలంట ఇరవ వేల అది పెద్దది పెద్దదివచ్చుంకా ఫ్రిడ్జ్ అది
పెద్దదే అది చానా పెద్దగా ఉంటది
ఉమ్ హ ఒకసారి అడిగి చూడవా
ఎత్తు బాగుంటది ఎత్తు బాగుంటది
ఆ
ఆ
ఒకసారి అడిగి సుత్తే
హైదరాబాదు లోకి మన దగ్గర రేట్లకి తేడా ఉంటది
ఆ అక్కడా నుంచి ఏస్
హ్ మనకి కిరాయిలు సరిపోతయి కాగానీ మాముూలు వాళ్ళుడక్కడ కొనుక్కున్నారు కాబటి వాళ్ళకి రేట్లు తక్కువ పడతాయి
అవును ఇద్ద కొంటే
అంటే కొంచెం డ్యామేజ్ అయినాయి ఉంటాయి తక్కువ రేటుకి వస్తాయి అన్నవుగ కొంచెం గీతలు గీతల పడ్డాయి
పోవాలి ఒకరోజు పనిమీద పని కట్టుకొని పోతే ఆడికి పోయి అడు పోయి తీసుకొని ట్రాన్స్పోర్ట్ వేసుకుని ట్రాన్స్పోర్ట్ వేసి రావాలి
ఆ అదే అట్లా అట్లనే చేసుకుంటే ఉమ్
అదే అట్ననే చేద్దాం అట్లనే చెతనే లేకుండా ఇప్పుడు వేలు వేలు పెట్టి గీతలు పడితే మనకేం అతాంది
అంతే మనకేం కాదులేగాని ఇగ వాళ్ళంటే తీసుకోరు కాని ఇక మనకేం కాదులే అది పెయింటింగ్ చేయించుకోవచ్చు మళ్ళా
ఎందుకు ఏపిచ్చుకోవాలి అట్లా ఉంటే ఏమైతాంది అట్లా ఉంటే ఎవలద్దా ఎవలు కొడతాల్లు
షాక్ షాక్ వస్తుంటుందంట పైన పెయింట్ కొడితే షాక్ వచ్చిందంట
ఆహా
హ్మ్మ్ అన్నరు మరి అది నిజమో అబద్ధమో గాని పైన కోటింగ్ పోతుం టే లోన ఉన్నది బ ఐరన్ బయట పడుతుంటే షాక్ వచ్చిద్ది అన్నారు
ఇప్పుడు అన్ని ఫైబర్ ఏ అత్తన్నై ఫైబర్ ఫ్రిడ్జ్
ఉమ్ ఫైబర్ ఫైబ మా ఇంట్లో ఉన్నది పాతది లే అది ఐరాన్ ఉంది కాగాని ఇప్పుడు అన్నీ ఫైబర్ వతున్నాయి
ఆ
ఫైబరు టప్పర్వేరు
ఉహు
ఉహు మా ఇంట్లో ఉన్నది పాతది
ఉ
అది అప్పుడు మోడల్ ఇప్పుడు అన్ని అడ్వాన్స్ ఒత్తున్నై గా ఇప్పుడు మంచిగనే ఉంటాయి
అడ్వాన్స్ ఒత్తున్నై డైరక్ట్ అల్ల చేయి పెట్టక ముందుకే కూల్ అయితయా ఏవైనా గదే గా అడ్వాన్స్ అయినా ఇప్పుడు ఏ ఉ
కరెంట్ బిల్లు అయన్ని తేడా ఉంటయి
అది
అ అ
ఇంకా హైదరాబాద్ల ఒక్కణ్ణే ఫ్రెండు ఉన్నడు వాన్ని తో వాన్ని పంపైన ఒకసారి అడగమంట సందీప్గాన్ని సందీప్ గాడు సందీప్గాన్ని అడగమంట ఒకసారి
అడగమను
ఆ ఒకవేళ సూత్తే వాడు త్త పైసలు కొట్టమంటే కొడితే అదే సెపరేటుగా ఇంటికి పంపిత్తడు వాడు
అవును
ఆ ఉ సర్లే మరి
స్నానం చేసినవా
చెత్తా
సరేలే మరి పనుందా సరే సరే